హాయ్
హా ఇ
మీకు ఇష్టమైన ఫ్లవర్ ఏంటి
నాకు ఇష్ట పైన ఫ్లవర్ రోజ్
రోస్ ఆ ఇక్కడ మల్లెపులు ఉన్నాయి బాగున్నాయి స్మెల్ చెప్పండి ఇంకా
ఇంకా మీరే చెప్పండి మీ చైల్డ్ హుడ్ డేస్ గురించి ఏదన్న
నా చైల్డ్ హుడ్ డేసా అ ఏదో చెప్దాం అనుకున్నా గుర్తొస్తలేదు ఆ మ నాకు ఫ త్రీ సైల్డ్లన్ బాటిల్స్ ఎకినయి హలో
హలో ఎప్పుడు చైల్డ్వుడ్ లోనా
కాదు మొన్న రీసెంట్గా
ఎందుకు
అంటే నాక్ కొంచెం క్రామ్స్ వచ్చిండే అప్ ప్పుడునాకు బ్లడ్ బాగా వెళ్ళిపోయింది
హ్మ్
సో సడన్ గా వీక్ అయిపోయినా ఇంకా అందులో ఆ వాంథింగ్స్ ఒకరోజు మోష్ స్ ఒక రజు ఆయిన్ అయిి వీక్ అయిపోయినా ఇంకా
అవునా
బాడీ డీహైడ్రేషన్ అయ్యింది ఇంకా సెలైన్ బాటిల్స్ ఎకిరు మాకు ఆ రోజు మేజర్ ప్రాజెక్ట్ రం నాకేమో రావాలని లేదు సార్కి ఫోన్ చేసి చెప్పా ఓకే అన్నారు
అవునా
హ్మ్
మంచి సార్
చెడ్డ సార్ ఆయన హ్మ్
ఆ
చెప్పాలిగా మీరు
అ ఎక్కడక్కనా ట్రిప్స్కి పోయినర మరి
నేనా ట్రిప్స్ కి నో ట్రిప్స్
ఎందుకు
అంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ లోనే ఉన్నా కాబట్టి నేను ఎప్పుడు ట్రిప్స్ పోలేదు ఇంట్లోనే ఫస్ట్ టైం నేను డేస్ వలను మ్మ్ మీరు ఫస్ట్
నే నేను ఇంటర్ నుంచి హాస్టల్
అచ్చా
హ్మ్మ్
చెప్పండి ఇంకా
ఇంకా చెప్ పది ఫ్రెండ్స్ గురించి చెప్పండి
మా ఫ్రెండ్స్ ఆ మా ఫ్రెండ్స్ ఒక ఆమె ఆ మేము ఇంటర్ లో ఫోర్ ఫ్రెండ్స్ ఉన్నాము
హ్మ్
ఒక ఆమె అంటే మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేది ఒకకామెకేమో ఐ ఐటి వచ్చేసింది మా ముగ్గురికి ఇక్కడ ఎంసెట్ ట్రాకుగా ఆ అమె సివిల్ గ బర్టిగా అమె కూడా పో డింగ్ నేర్చుకుంటుంది
కోడింగ్ ఇప్పుడు ఎక్కనన్నా కావాల్సిందే కదా హ
ఇది డ్యూడ్ ఇది సివిల్ కదా సివిల్ కి కూడా సాఫ్ట్వేర్స్ సైడ్ అంటే ఎట్లా చెప్పు
అంటే ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు దాంట్లో ఏం ఉంది ఇప్పుడు మనకి సివిల్ ఇంట్రెస్ట్ ఉంటే మనం సివిల్ కూడా సైడ్ నేర్చుకున్నా ఏం కాదు
ఆ ఓహో అంటే వాళ్ళు కూడా కోడింగ్ నేర్చుకుంటురు అంటే షాక్ అయినా ఇగ మేమేం నేర్చుకోవాలి
అంటే మన కాలేజ్ లో సివిల్ వాళ్ళు తెల్వగానే మా పా పా కాలేజ్ లో జూనియర్స్ ఉంటారు అనమాట సివిల్ ఆమె తను కోడింగ్ కూడా నేర్చుకుం ఉంది తనకి రెండు ఇంట్రెస్ట్ వస్తుందంట
ఓకే
ఓ
మాకు ఏది ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఉందని స్టార్ట్ చేస్తామా పోతది ఎమ్మటే పోతది హ్మ్ ఉం చిన్నప్పుడు నేను చాలా స్టంట్స్ చేసిన
ఏంది ఎమైంది
చిన్నప్పుడు మా మమ్మి వాళ్ళు పని చేస్తుంటే లిఫ్ట్ దగ్గరకి పోయ్యి ఒక చేతి ఏమో బయట పెట్టి ఇంకో చేతిలిప్ లోపలట్లా పడని అంట
ఎల్లా
ఆ ఆ లిఫ్ట్ కన్స్ట్రక్షన్ ఐతుండే అప్ లిఫ్ట్ పెట్లే ఇంకా
తెలివి సళ్ళగుండా
ఆ
ఆ
అట్లా అయింది
ఉం
ఉం మొన్న మేము హ్యాకతానికి ఎళ్ళినము
ఉం
ఆ అంటే అది ట్వంటీ ఫోర్ అవర్స్ హ్యకతాన్ అన్నమాట చాలా మంది వచ్చినారు ఆ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు బాగుంది
బాగుంటాయి కేర్లో
సూపర్ ఉంది కాకపోతే ఏందంటే చేర్స్ కంఫర్ట్ లెవ్వాడా ఎట్లా ఒక చైర్ నాకి ఇక్కడ గుద్దు కుంది ఎంబటే అక్కడ బ్లాక్ అయ్యి ఓ నొప్పి పట్టింది
ఓ షెట్
కానీ ఫుడ్ బాగా పెట్టినారు
ఉం టెంటులేషిర్రు గా అడ చాలా దారునాలు కూడా చూసి శిర్రాంటగా మీరు
అ
అడ చాలా దారుణాలు కూడా చూసి అంట కదా మీరు
ఎవరు
మీరు
ఎవరు చెప్పిడ్రు
ఆ ఏమోరా నీతో పాటు మింకో మనిషి సఫర్ అయింది యూడు ఒక మనిషి
ఎవర నా నా టీమా
నా కాదు కాదు ఇంకో టీం మీ హ మీతో పాటు వచ్చిన ఇంకో టీమ్ లో ఒక పర్సన్ మీతో ఉంది ఇంకో పర్సన్ వేరే వాళ్ళతో ఉంది కదా
అచ్చా ఓకే అవును
ఆ పర్సన్ చెప్పింది బొక్క మీతో ఉందే మీతోనే ఉందంట కదా
అవును మాతో వుంది ఆ రోజ నా కొక్కటి అర్థమైంది
ఆ
ఆ రోజు నేను షాక్ అయినాకమెన్ చూసి
అవునా మా కూడా అప్పటి వరకు అవన్నీ తెలివవు అప్ ఆ నెక్స్ట్ డే వచ్చిన తర్వాత చెపిడ్రు నాకు ఇట్లా అయింది
ఐ వాస్ సో క్యూరియస్ అసలు అది ఏదో ఒక రక క్కంగా చూడాలి అని మేము అదే చెప్ప ఎవరు చెప్పకు
ఆ తెలుసు అదంతా ఆయన అన్నీ తెలుసు
ఆ ఐ మీన్ వాళ్ళు ఎ వాళ్ళు బ్యాగ్ బెంచరు మేము ఫ్రెట్ అన అన్నమాట వాళ్ళు ఎ ఏం చేస్తున తెలవాలని పెన్నేసుకుంట ఒకసారి చార్జర్ పెట్టు ఒకసారి
మరి అంత దారణాలు చేస్తే ఎట్లా కాలేదు అనుకుంటున్నారా ఇంకేమన్నా అనుకుంటున్నారా
ప్చ్ మేం షాక్ అయినం ఆ రోజు ఇంకొకసారి మేము గునం కట్సా చీట్స్ ఆడుతున్నాము మీరెవ్వరు లేకుండే మీమ్ సెల్ఫీ దిగి నమ్ మీ జ్యూష్ కిరంట కదా ఒకా చెప్ తిండా ఒకాయనా
ఆ చెప్పిన్ చెప్
మీకు తెలుసో తెలీదు అడుగుదాం అనుకున్నా గాని
మాక్ తెలీదు మాక్ హు మొన్న పొయ్యి వచ్చేంత వరకు మాకు ఏం విషయం తెలిదు
అచ్చా అయితే మేము డిన్నర్ చేసేటప్పుడు ఒక ఆయన ఫోన్ చేసి ఉండే
ఆ తెలుసు
అప్పుడు ఆమె చా
కూడ
డిన్నర్ డిన్నర్ నైట్ డిన్నర్ చేసేటప్పుడు అమె చనా అట్లా అట్లా మాట్లాడకపోయింది అని చిజ్ లిటరలీ వాటర్ వచ్చాము కళలో
నా సిగ్గు లేకుంట వాడుతు దగుతుంద
హు
ఓ
ఉఫ్ అది హ్యాక త అనిపోయింది అ అదిగా తెలుసుకున్నాం
వాక ఎలా గుల్లాదన్
ఆ మీకు ఎళ్ళకున్నా అంటే ఒక మాతోటే మాతోటే ఉంది పాపం ఆమెకి ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది ఆమె పిలుస్తుంది అమెను పిలిస్తే మీరు వెళ్ళండి నిను వస్త స్తానే అన్నది మేముండే ఏ రావే మనం బోదాం తిందాంమని మేం మేము తీసుకొని వచ్చినాం ఇంకా ఆమె ఇంకో ఆయనతో వచ్చింది
ఉ తెలిసింది ఫులు ఫీల్యింది ఎస్టేడే ఏడ్చింది లిటరల్ గా
అవునా
ఆ
మేము ఇంకా అది ఒక్కతీ అయీతాది మేము దాని తోటి ఉన్నాము
చాలా మంచింది
మీగ్ తెలుసా అయితే ఎచ్ అ నిజమేనా
అది అంత ప్రమా కన్ఫర్మేషన్ అసలు ఏం జరి ఆ విషయం మాత్రం నెక్స్ట్ డే కాలేజ్కి వచిరు కదా ఆ రోజు నన్ను రోజు అదే డ్రాప్ చేస్తాది గదా
ఆ ఆ
అదే ఈక మహాస్ దగ్గర ఆపి ఇట్ ఫోార్టీ ఫైవ్ మనిట్స్ ఎండలా
ఆ
ఏడ్చుకుంటే చెప్పింది
ఓహో హోమ్ మ మరింకో ఆయన ఆయన ఆ నేనా సలు ఇబ్బంది లే అసల్ అడుగుదాం అని నీకే అడుగుదాం అనుకున్నా నేను
ఊ నా
ఆ నీకే అడుగుదామని లే అడుగుదాం అన్ క్కునా గాని మా ఒక ఓక ఆముంది ఏముండే వాళ్ళకు కూడా తెల్వనట్టుంది ఇక్కడనే స్టార్ట్ అయ్యుందేమో అది వాళ్ళకి కూడా తెల్వనట్టుంది అని అన్నది
మాకు అసలు కాలేజీ అక్కడికెళ్ళే వరకు అసలు మాకు ఏం తెల్వదు అడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మాకేం తెల్వదు
ఆహా ఓకే విల్ డిస్కస్ టుమారో
యావి హ్యాపో
హ్మ్ థ్యాంక్స్ కా
కైము ఉంటా మరి బాయండి
ఆ ఓకే బాయ్